హలో
హలో హలో
హలో వినిపిస్తుందా అండి వినిపిస్తుందా అండి
కు యా వినిపిస్తుంది చెప్పండి హాయ్
హాయ్ ఎలా ఉన్నారు బావున్నారా
బావున్నాను లంచ్ అయిందా మీకు
ఉమ్ అయింది ఇంతకు ముందే అయింది మీది అయిందా
అయిపోయిందండి
ఏం జేస్తున్నారు ఇంకా అండి ఏం స్పె స్పెషల్ చేసారు ఫుడ్ ఈ రోజు
నేనా ఆ ఇదండి ఆకుకూర ఉంది గదా పాలకూర ఆ పాలకూర ఇది ఫ్రై అన్మాట అంటే పెసరపప్పు వేసి చేస్తారు కదా సో అది ఉమ్ ఉమ్ అంటే కొంచెం సమ్మర్ కి బాంట్ ఉంటది కదా అంటే పెసరపప్పు మన బాడీకి చలవ చేస్తుంది కదా సో అనమాట అంటే మామూలుగా అయితే ఆ కొంతమంది తినరు అలాగే ఉత్త పాలకూర ఫ్రై లాగా దీన్ని ఇలా యాడ్ చేసుకొని ట్రై చేస్తే బాగుంటుంది
అంటే ఫస్ట్ పెసర బేలలు ఉడికి పెట్టాడమా అండి
పోతుంది మనం బాయిల్ చేస్తాం కదా
ఆ అది ఫస్ట్ బాయిల్ చేసుకొని తర్వాత పాలక్ వేయడమా
ఆ అంతే అండి ఫస్ట్ ఫ్రై బిన మనకి కీదాయిపోతుంది కదా పాల్ ఆల్రెడీ మనం పెసరపప్పు బాయిల్ చేసే పెట్టుకుంటాం దాన్ని యాడ్ చేసుకోవాలి అంతే కొంచెం పప్పు పొడి యాడ్ చేసుకొని తింటే గ్రేవీ టైప్లో
ఓకే ఓకే
ఇంక అంతే మిరియాల రసం ఉమ్ ట్రై చేయండి ఆ యా అంతే ఇంకా మిరియాల చారు ఇది ఎస్ అండి ఇంకా అంటే కిట్స్ కి బాక్స్ ఇచ్చేస్తాను సో అదే చపాతి ఉమ్ ఈరోజు చపాతి అడిగారు వాళ్ళు సో అన్నమాట పన్నీరు
ఓకే ఓకే నేను నార్మల్ గా మార్నింగ్ పులిహోరా టిఫిన్ చేశాను
ఉహూ
ఉ గ పట్టన న వచ్చేసి రైస్ ను మళ్ళీ ఇది సాంబార్ చేసా ఇంకా దాంట్లోకి ఏం సైడ్ క ఏం చేయలేదు పాపడ్ వేసానంతే
అ అంతేలేండి
హ
ఇంక ఇప్పుడు సమ్మర్ కదా మనం వడియాలు కూడా పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాం అన్న మాట చాలా ఎక్కువ ఉందండి అసలు ఎంట ఈ
అవును అవునండి అవును ఈసారి ఎట్లుంటుందో ఏమో కాని కానీ ఈసారి వాళ్ళు కూడా బాగానే పంటాయి
హ్మ్మ్ లేద ఎక్కువే ఉంది చూడాలి మనకి గ్రహణం వెళ్ళినప్పటి నుంచే మనకి ఎండలే
అవునా అదేమో కరెక్టే బట్ మన సైడ్ ఇక్కడ వేరే సైడ్ కర్ణాటక టక కల్లా తమిళనాడు కల్లా అట్లా ఎవరూ య య్యరు
ఆహ
బట్ మీరు ఇస్తారు
అవును అవును అంటే ఈ చ కరెక్ట్ గా మనకి సమ్మర్స్ సీజన్ లోనే
ఆంధ్ర సైడ్ అవును మా మమ్మీ అయితే అప్పులలాగా చేస్తుంది మళ్ళీ చెట్లలాగా కూడా రెండు టైప్స్ వేస్తారు లేదు
అవునండి కానీ ఇది ఒక ట్విస్ట్ ఇచ్చారు కదా ఇప్పుడు వడియాలు పెట్టుకోవాలన్నా వంటకి గ్యాస్ట్ ప్రాబ్ల అనేసి వచ్చింది సిలిండర్ది ఆ అదొకటి ఉంది టాపిక్ ఇప్పుడు అవును అవును అవును చూడాలి ఇంకా మనకి ఏ ఎంత వరకు కోస్తుందో తెలిదు అది ఎందు లిమిట్గా వాడాలి ఇంకా మనకి ఇండక్షన్స్ ఎక్కువ యూస్ చేస్త సరే ఇప్పుడు అందర ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ వాటికి ఉ ఇంకా అసలు ఇండక్షన్ చిన్న స్టవ్ కూడా లేవు అమజ్ జన్లో కానీ వాటిలో అన్నీ అవుట్ ఆఫ్ స్టాకే అంత డిమాండ్ పెరిగిపోయింది ఇప్పుడు అవును ఇంక అంతే కదా ఇప్పుడు ఒక్కొక్కరికి టూ టూ సిలిండర్స్ ఉంటాయి మ్మ్ ఇప్పుడు వన్ సిలిండరైపోయిన ట్వంటీ ఫై డేస్
ఈ త్రీ థౌజండ్ చెప్తున్నారంట సిలిండరు
ఇక్కడ తిరుపతిలో కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది
ఓకే ఓకే అంతుందా అండి
ఆ అంటే బ్లాక్ లో తీసుకోవాలనుకుంటే ఇంక అంతే అండి ప ఇంకా కిచన్స్ వాళ్ళకి హోటల్స్కి ఫుడ్ రిలేటెడ్ వాళ్ళకంతా ప్రాబ్లం అయిపోతుంది అంతే ఇంకా అదే కట్టెలు పెట్టుకొని అవునవును అన్నారు
మ్మ్ పొయిలో చేస్తున్నారు
రులేండి ఇంకా బయటికన్నీ ఇంకా స్టవ్లు కిరసనాయల్ స్టవులన్నీ ఇంకిప్పుడూ తీయాల్సిందే బయటికి అదే అదే మ్మ్
ఆ ఇంకా ఏం చేస్తాం ఇంగ అది స్టవ్ ఓ ఓర్ స్టాప్ అయ్యేంత వరకు మనకి ప్రాబ్లమే ఇంకా
అవునవును
మ్ అదే ఏదో కొంచెం ఆ ప్రాబ్లమ్ కొంచెం క్లియర్ అయ్యేంత వరకు మనం కొంచెం అనుకూలంగా కొంచెం త కంట్రోల్ మీడియంగా చేసుకొని వెళ్తే కొంచెం
అవున్ కొంచెం మ్
సరిపోతదండి డి అ ఇంకేంటండి నైట్ కి ఫుడ్డు
అసలు ఏం చేసుకోలన్నా మనకి ఇప్పుడు మెయిన్ ఇంకా స్టవ్వే కదా ఏం ఫుడ్ చేసుకోవలన్నా మనకి
మ్ మ్ ఎంజేస్తున్న తబు అ అది ఆ హ్మ్మ్ షోల్డ్ అవుట్ అవుత అయిపోతుంది ఇంకా ఇంకా రైస్ కుక్కర్స్ ఇంకా హ్మ్మ్ ఇంకేం లేదు రైస్ కుక్కర్ లో ఏదో పలా రైడ్స్ ఐటమ్ ఇలా చేసుకునేయచ్చు ఇంకా కే కేవనా ప
ఇప్పుడు పేపర్ లో కూడా వేసారండి త మనకి జొమాటో స్విగ్గి కూడా మండే మండే ఇంకా ఆఫ్ లో ఉం అంటుందని
ఉహు
ఉ అంటే ఇదే ఈ గ్యాస్ వల్ల కమర్షియల్ డొమెస్టిక్ వల్ల ఆ గ్యాస్ సిలిండర్స్ కూడా యూస్ చేస్త స్తారు కదా అక్కడ సో కాబట్టి ఇంకా అదే మెయిన్ మనకి ఫుడ్ రిలేటెడ్ వన్నీ ఇంకొ కొన్ని కొన్ని తగ్గుతాయి ఇంకా కొన్ని రేట్లు పెరుగుతాయి కంపల్సరీ ఫుడ్ డాడర్స్ కూడా అన్నీ పెంచేస్తారు ఇంకా నాకు తెలిసి అదే అదే ఈ ఈ వార్ ఆగిపోతే మొత్తం అన్నీ ఆగిపోతాయి తగ్గుతాయి కూడా మనకి ఇద అది
యూ చూద్దాం ఓ టూ త్రీ డేస్ లో స్టాప్ ఆయిపో
అవుతుంది అన్నారు అదే ఇప్పుడు మనకు ఒక సిలిండర్ ఐప్ పోయినా కూడా మామూలుగా అయితే ఒక ట్వంటీ డేస్ కి మనం బుక్ చేస్తాం కదా సో అలా కాకుండా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఫైవ్ డేస్ చేసుకోవాలంట అది అంటే ఫైవ్ డేస్ త ఎక్స్ట్రా పెంచారు డన్ మాట అట్ల
ఓకే ఓకే
సడన్ గా అన్నీ ఇప్పుడు ఇలా అదే ఇంకా కిడ్స్ కి బాక్సెస్ కంపల్సరీ మార్నింగ్ మార్నింగ్ హడాడి అవును అండి గోల్డ్ రేట్ కూడా పెరిగింది కదా వార్ ఉన్నప్పుడు కాబట్టి పెరిగింది థాట్ టు షేర్ మార్ మార్కెట్ మనకి పడిపోతుంది ఈ వార్ టైంలో గోల్డ్ కానీ సిల్వర్ కానీ హైలోఉంది
హుహు చానా హైలో ఉంది మన లాంటి మన లాంటి వాళ్ళు కొన్నలేము అస్
అస్సలు చాలా చాలా మనం ఎన్ త జిర్ టి ఏసినా ఎంత చీటీలు వేసుకున్నా అన్నింటిలో కట్టి కూడా మనం కట్టిన దానికి వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ తప్ పేమీ రాదు అంత కాస్ట్ పెరిగింది చిన్నది కొణాలన్నా మనకి
ఆ ప్చ్ అట్లీస్ట్ ఏదో ఇప్పుడు కు ఉన్న వాళ్లే ఇట్లో కొనేస్తారు పెడుతు పెట్టేస్తారు లేని వాళ్ళు మీడియం ఆ అంతే ఇంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు హ ఎవర్కన్నా కావాలా అబ్బాయికే గాని అమ్మాయికే గాని పెళ్లి చేయాలన్నా కూడా
అదే కదండి ఇప్పుడు ఇంకా మ్యారేజెస్ సీజన్ కదా ఇంకా ఖచ్చితంగా కొంటారు అంతే ఎంతున్న కూడా కొనాల్సిందే అను వన్నింగ్ ఇకా అది ఊ అది
ఎట్లా
ఇప్పుడు అన్నిటికీ డిమాండ్ పెరిగి అయిపోయింది ఆఖరికి ఇప్పుడు సిలిండర్లు సిలిండర్ కూడా వచ్చేసింది ఫుడ్ డ్రెజెడ్ గుడా వచ్చింది
ఎక్కడో పెట్రోల్ వచ్చేసి త్రీ హండ్రెడూ ఎం తం అని అన్నారు
ఓకే అవును ఇది ఆయిల్ కూడా పెరిగింది మర్చి అవునవును కరెక్టే ఆయిల్ రేట్ కూడా పెరిగినకి సన్ఫ్లవర్ గాని మనం మామూలుగా అయితే డి మార్ట్ వెళ్తాం అందరం మోస్ట్లీ అనుకోండి వీక్లీ వన్స్
అవునవును ఆ నేనయితే మంత్లీ వన్స్ వెళ్తాను ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తీసుకో
ఖచ్చితంగా ఇప్పుడు ఆయిల్ రేట్ కూడా పెరిగింది అక్కడ కూడా ఆటయ్యా అక్కనే మనకి సిలిండర్తో పాటు ఆయిల్ కాస్ట్లు ఇవన్నీ పెట్రోల్ కూడా పెంచేశారు ఊ చూడాలండి ఇంకా
అదే అండి ఏం చేస్తామో అర్థం ఏ కావడం లేదు ఎప్పుడు వార్ స్టాప్ అయిపోయి అన్ని సర్దుకుంటాయో అప్పుడు అన్ని తగ్గుతాయి ఊ ప్రస్తుతానికి అయితే నేను డి మార్ట్ పోయాను తా ఇది లేదు అవసరం లేదు ఇంకా ఆ ఈ
కె అనుకుంటా అయింది ఆ పెరిగింది కూడా కాస్ట్ ఆయిల్ కూడా అంతే మేము వన్ వీక్ బ్యాక్ పోయాము ఆ డి మార్ట్ కి అంతే జస్ట్ వన్ వీక్ లో ఇది అనౌన్స్ చేశారు ఇప్పుడు మొత్తం అన్నీ పెంచేశారు
హ్మ్ హు
అదే అండి ఇంకేం
ఒకే రా ఆ చేసేసాము మీరెట్లా మీరుం చేసేసారా లేదా ఇంకా
అయిపోయిందండి తినేసామండి అయిపోయింది
కీ సేమ్ అదే ఫుడ్డేనా లేకపోతే వేరే ఇంకే ఇంకేమైనా ప్రిపేర్ చేయాలా మీరు
టిఫెన్ టిఫెనే మోస్ట్లీ అది చూడాలి ఇంకా వీళ్ళు కి ఏమడుగుతారో అది
ఊహ హు అవును ఓకే ఓకె అయితే ఇంకేంటండి విశేషాలు హలో హలో హలో వినిపిస్ తుందా అండి వినిపిస్తుందా
హలో
హలో హలో వినిపిస్తుందా అండి